హలో హలో
హలో వింపిస్తుఉంది
ఏం చేస్తున్నా బాగున్నా
బాగున్నాను బాగున్నావా
ఊమ్ బాగున్నా సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజయ్ చేస్తున్నావ్
మొత్తం తిరగడమే ఐతంది.
అవునయితే ఏటెళ్తున్నావ్ ఇంత ఉహ్
పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎగ్జామ్స్ ఉంటె వాళ్లే సెంటర్ దగ్గరికి
ఊహ్మ్
మీకెట్లునది
ఆ ఏ హెల్తే ఎలా ఉంది అంటు నా
బాగుంది నువ్ ఎట్లా ఎంజాయ్ చేసినావ్
ఫుల్ ఎండలు ఏట్ ఎటు లేదు ఇంట్లోనే ఉంటున్నా బయటకి వెళ్ళటట్టు లేదు అస మామూలుగా
ఉహ్
తిన్నావా
తిన్నాను మీరు తిన్నారా
ఉమ్ తిన్నా
ఇంట్లో ఉండి గోరు కొటట్లేదా
అసలు బయటికి వెళ్ళటంలేదు ఫుల్ ఎండలు గడుతున్నాయి. మే మొత్తం ఎండలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. కదా ఇంకా జూన్ వచ్చిన కూడా ఎండలు బాగున్నట్టున్నాయి.
అవును
ఉరుముతుంది మార్నింగ్ అని వర్షం అయితే లేదు మార్నింగు డైలీ డలీ ఎండలు సలు కొటట్ లేదు అసలు మైకి అడుగు పెట్టేటట్టు ఉండట్లేదు ఈ సమ్మర్ లో ఇంకా వాటర్ మిలన్స్ వాటర్ కోకోనట్స్ ఎక్కువ తాగాలి అని చెప్తున్నారు కానీ ఏమేం తీసుకుంటున్నాం. మరి సమ్మర్ లో ఫుడ్ డిహైడ్రేట్ అయిపోతావు కదా.
ఓ వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇంట సమ్మర్ ఫ్రూట్స్ అం ఏ మ్యాంగోస్ మనకు చాలా ఇష్టం మ్యాంగోస్ అవి తిన తినడం అయితుంది మిలన్ అంత ఎక్కువ తినలే స్టార్ట్ ఇలాది నాన్నకు
ఉమ్ మా దగ్గర కూడా అసలు చెటకు ఉంటాయి కదా అసలు ఫుల్ వాట్ మాయ్ గోస్ తినడమే ఐతుంది ఇంకా కోక సే
మా ఇన్ ఇంట్లో చెట్లకి కేదేం భుగందినడం కు కోకోనట్స్ ఐనా మ్యాంగోస్ అయినా
ఆ ఇంటి పక్కన వాళ్ళ చెట్లకి ఇంట్లో మా చెట్లకి అసలు ఏ సీజన్ అ అప్పుడు ఆ సీజన్వి దొరుకుతయ్ ఊ ఊర్లో ఉంటాం కాబ అయితే ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్వి దొరుకుతూ ఉంటాయి మంచిగా తినొచ్చు మీ ఊర్లో ఏం దొరుకుతాయి ఎక్కువ హ్మ్ హు
సీజన్ కి తగ్గట్టు ఫ్రూట్స్ ఇప్పుడైతే మ్యాంగో చెట్లు ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయి అసలు మా చు చుట్టుపక్కలనే ఫుల్ చెట్లు ఆ అక్కడికి పోయి తెంపుకొని తినడం వీడికి పోయి తెంపుకొని తినడం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టేస్ట్ ఉంటది ఒకరిదేమొ బంగిన్ పల్లి ఉంటాయి
ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న కాయలు ఉంటాయి కొన్ని పచ్చడి కాయలుండయి
ఇ క తీ పచ్చడి పెట్టుకున్నారా మరి
ఆ పెట్టుకున్నాం మామడి పరిడి స్పెషాలిటీ అదే కదా స మర్ ఫస్ట్ మ్యాంగోస్ తర్వాత ఫ్రూట్ లో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి ఏ సీజన్ అప్పుడు ఆ ఫ్రూట్ తినుకుంటు అవునా లెమన్ కూడా బాగుంటంది ఇంకా ఇప్పుడు నిమ్మకాయలు డైలీ వాటర్ తాగడం డిహైడ్రేట్ లెమన్స్ తె కుండ్ మా ఇంటి దగ్గర సో డిహైడ్రేట్గా కాకుండా డైలీ లెమన్ జ్యూస్ తా తాగట్
మా మమ్మీ లెమన్ చట్నీ మ్యాంగో ఇంగా ఊసరికాయ పచ్చడి గూడా పెడుతున్నారు
అవును బాంటది
హ్మ్
ఇంకా సమ్మర్ కదా మరి ఏమేమ్ టేస్ట్ వైపు వేరే ఉంటదింటూ
ఆ లాస్ట్ అది పెట్టడం అయిపోయిన తర్వాత అందులోనే రైస్ కలిపి తీనబడుతుంది. అంటే బా అది బావుంటది
కరువడ
హూ
అట్లనే పెడతారు
ఉమ్ మ అవును మంచిగా అనిపిస్తుది. సమ్మర్ కదా మరి కొత్తగా ఆ ఏం నేర్చుకున్నాం.
ఏమి నేర్చుకోలేదు. నేనైతే ఇంట్లో అటు ఇటు తిరగడమే అయిపోయింది.
ఉమ్... సమ్మర్ సమ్మార్ అనుకుంటాం. సమ్మర్ సమ్మార్ అనుకుంటాం. కానీ సమ్మర్ లో అసలు ఎండలలకు ఎటు వెళ్ళటట్లేదు. ఉష్ణోగ్రత కూడా ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ కి పెరుగుతుంది. చాలా మంది ఎండ దెబ్బ తాకిడికి కూడా చనిపోతున్నారు.
అవును అసలు ఎట్ ఎండకి తిరగకుండా ఉండడమే బెటర్.
అవును ఎండ దెబ్బకి అసలు తాగి దంటే ఒకసారింగా సిక్కయి పొద్దున్ననే మొత్తం డిహైడ్రట్యి
ఉ ఉమ్
హాస్పిటల్ కి వెళ్లాల్సిందేగా
ప్చ్ మేము కూడా బయట ఆ వేరే ఒక ప్లేస్ చూడ్డానికి వెళ్దాం అనుకున్నాం. ఈ ఎండలకి భయపడి అవసరంలేనని సైలెంట్ ఉన్న
అదే అందరు వచ్చిన ఇంటికి కూడా చాలా మంది మంచిగా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎటైనా వెళ్దామంటే. అసలు బయటికి వెళ్ళటట్లేదు. మళ్ళీ ఈ హీట్ కి ఇంకా ఓజన్ లేయర్ కూడా ఇంకా ఫుల్ హోల్స్ పడతాయి. కదా
ఉ.... స్
ఇంకా పొల్యూషనా ఈ హీటా కొన్ని ప్లేసెస్ సైడ్ వర్షాలు ఉన్నాయంట వీటేమో వర్షం పడుతుంది. అనుకుంటున్నాము కాని వర్షం లేదు ఏమ్ లేదు. ఇట్లాంటి సమ్మర్ సీజన్ లోనే ఇంకా వాటర్ ఎక్కువ ఇవ్వాలి తీసుకోవాలి. సబ్జా సీడ్స్ ఉంటాయి కదా ఇంకా
అవునా సబ్దా చియా సీడ్స్ అవి చియా నే అనుకుంటా గణపతి చెట్టు నుంచి వస్తాయ అంటగా
అవ్నా ఇవన్నీ కూడా వాటర్ లో గానీ ఏవైనా డ్రింక్ తాగుతే దాంట్లో గాని యాడ్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడు బాడీ డిహైడ్రేట్ గాకుండా ఉంటది. కదా
ఉమ్ నాకు ఇన్ని రోజుల్లో ఈ సీడ్స్ ఈ చెట్టు నుంచి వస్తాయని తెలియదు. మా ఇంటి వెనకల్నే చెట్టు ఉంది అయే లైక్ ఆవాళ్ళు ఎట్ల వస్తాయి. అట్లానే చియా సీడ్స్ కూడా వస్తున్నాయి.
అవునా మా ఇంట్లో అయితే చెట్లుడాయి ఆల్మోస్ట్ కాబటి మేమ్ బయకిళ్ళి కొను కాల్సిన ఇష్టం లేదు సేమియా లో ఐనా అన్నిట్లో అడ్ చేస్తుంటాది మమ్మీ చాలా మంచిది కదా ఇంకా ఈ సీట్స్ అన్ని కూడా ఆ ఆ మంచి డైజెషన్ ఇస్తాది ప్లస్ డిహైడ్రేట్ కాకుండా ఉంటది బాడీ
మీ ఇంటి దగ్గర ఎం ఎం చెట్లున్నయ్
పొటాటో సపోటా పోట ఉంటది పపాయాస్ ఉంటాయి పపాయాలు లో మనకి ఆర్బిసి డబ్ల్యూసిబిసి తగ్ తగ్గిపోకుండా ఫీవర్ వచ్చినా గుడ అది ప్లేట్లెట్స్ పడిపోయిన కూడా
ప్లేట్లెట్స్ రైజ్ చేయడానికైతే చాలా యూజ్ ఐ
ఇంక్రీజ్ చేయడానికి నికి సపోటా ఉంది మంచిగా ఇంకా గోవాస్ కూడా డైజెషన్ కి చాలా మంచిది కదా గోవా చెట్టు ఉంది గోవా తిన్న ప్రతి ఒక్కరు ఐ మీన్ షుగర్ ఉన్న వాళ్ళు బాగా తినాలి గోవాస్ షుగర్ కంట్రోల్ లో ఉంటదంట మళ్లీ డైజెషన్ కి కూడా పెద్ద వాళ్ళకి చాలా మంచి ఉంటది డైజెషన్ కి కూడా ఇది ఇంకా మా దగ్గర ఇవి బనానా బననాస్ ఎక్కువగా ఉంటాయి అన్మాట సో అది ప్రొటీన్ ఫుడ్కి పనికొస్ ఉంటది మంచిగా
బెం మా ఇంటి దగ్గర కూడ ఇప్పుడు బననా చెట్టుంది అది ఫస్ట్ టైం కాయలు వస్తున్నాయి కానీ ఇంకా పండట్లేదు
అహ్ హా ఈ బనానా తింటే డైలీ అదొక హ్యాబిట్ గా మార్చు కాలిమామ్ ర్నింగ్ మార్నింగ్ వాక్ మార్నింగ్ టూ ఎగ్స్ టూ బనానాస్ అట్లా తింటే మంచిగా హెల్తీ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు ప్రొటీన్ ఫుడ్ లాగా
అవును మేము వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉండే అవి ఇప్పుడు ఇంత పెద్దగైనైయ్ అని అవి ఎప్పుడు పండు పడతయో తెలియదు వన్ మంత్న్ వన్ మంత్ నుంచి చూస్తున్నా
బయట అది కొనాలన్నా కూడా ఫుల్ కాస్ట్ ఉన్నాయి. కానీ ఇంట్లో పండేవి ఆర్గానిక్ కదా చాలా మంచిగుంటయ్. ఇంకా కెమికల్స్ లేకుండా ఇక్కడయితే అన్నీ దొరుకు తక్కుతాయి మంచి టైం కి ఇంకా ఇవి ఏంటి మన పెద్దగా ఉంటాయి. కదా అవి ఏమంటారు జా ఫ్రట్స్ బన్సకాయలు చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అబ్బా
అదిడు చెట్ందా మీ వగగర
ఆ ఉంది
ఆ
అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ మంచిగా దొరుకుతాయి. చుట్టూ మంచిగా కొబ్బరి బొండాలు ఈ సమ్మర్ క అయితే ఇంకాది హైలైట్ ఇంకా.
ఆ
పపాయస్ అయితే ఇ డైలీ ఒక తింటూ ఉంటాము లెమన్నా ఆమ్లా ఉంది ఉసిరికాయలు కూడా చాలా మంచిదిసి విటమిన్ కాబట్టి
ఇప్పుడైతే అది పచ్చడి కూడా పెట్టుకోవచ్చు
ఇంకా మా దగ్గర ఉసిరి చెట్లు కూడా ఉంటాయి. కాబట్టి డైలీ కొన్ని ఉసిరికాయలు తినడం అట్లా సి విటమిన్ కి మంచిది. కదా హెయిర్ కి గానీ ఆ ఇంకా బాడీకి సి విటమిన్ చాలా మంచిది కాబట్టి హెయిర్ కి బాడీ కి స్కిన్ కి ఇంకా చాలా గ్రోత్ ఇసామంటారు కలర్ ని ఇస్తుది మంచిగా ఉ లోయి సది హెయిర్ గ్రోత్ ఇస్తుంది. ఇంకా మంచి హెల్త్కి కూడా ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ టూ గ్లాసెస్ తాగాలి. ఉసిరి ఏవే రసం మార్నింగ్
అసలు ఈ ఫ్రూట్స్ అన్ని కరెక్ట్ పర్తిగా రోజు తింటే ఏ హెల్త్ ఇష్యూస్ రావు హెల్దీగా ఉండొచ్చు బయట కొనకుండా ఇ లోనే తింటూ ఉంటాయి
డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆర్గానిక్ గా ఇంట్లో మంచిగా తినొచ్చు హెల్తీగా
అవును
ఇంకా ఈ ఎండాకాలంలో మంచిగా ఏమంటారు. మన ఆ పొద్దు పొద్దున్నే గడక తాగితే రాగి జావ తింటే చాలా బాగుంటది. అసలు ఏ హాస్పిటల్స్ కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అవు హాస్పిటల్ కిలా కూడాడ ఉండదు. మంచిగా రాగి జావా రోజుకి ఇట్లా ఒక మార్నింగ్ డైట్ మెయింటైన్ చేస్తాం. అనుకో హెల్త్ మంచి ఉంటది పటిగా ఉండచ్చు ఒకప్పుడు వాళ్ళు కూడా మేబి ఇవి తిన ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు కదా ఆర్గానిక్ విధిని ఇంకా ఈ జొన్నలు జొన్న జొన్నలతో రొట్టెలు వేసుకోవడం
అ
హెల్త్కి చాలా మంచిది కదా జొన్నలయినా ఆ
మళ్ళీ కాల్ చెయ్ నాకు
అవునా సరేలే సరే మరి ఉంటున్నా బాయ్
బాయ్